ఎలా ఎలా డ్రెస్ లో మంచిగా ఉన్నాయి
షీన్ షీన్ అని ఒక వెబ్సైట్ ఉంటాది
ఎప్పుడైన్నా ఎప్పుడైన్నా ఆర్డర్ పెట్టుకున్నావు దాంట్లో
అనే మా రూ వాళ్లుు వేర రోజు లేకపోయినా కాని నేను పెట్టుకోలేదు
ఎక్కువ రేట్ ఉంటాయా
తకువ రేట్ ఉండ కాస్ట్ ఉంటాయి వెతుక్వాలి
చాల మంచిగా ఉంటాయా
అ మంచిగా ఉంటాయి క్వాలిటీ కానీ మరి ఈ ఈడికు ఈడ ఉందా ఏదన్నా స్టోరు
ఎక్కడ ఏ ఇక్కడ లేవు హైదరాబాద్ లో కూడా ఎక్కడ కన వాళ్ళలేే
ఈడా కరీంనగర్ సైడు
కరీంనగర్ లో ఉలేదు
ఏ ఒంటా కావచ్చు
లేదు లేదు హైదరాబాద్ లో తింత వరకు నాకు అనిపి
ఏమో వెబ్సైట్ నుంచి అయితే మస్తుం ఉన్న ఆర్డర్ ఒకసారి చూడు ఎస్సెచ్ ఐఎన్ ఇనా
ఎస్ ఎచ్
ఈ ఐఎన్
స ఏ సై చోద్ద అవునా చూడాలి మరి
సేమ్ ఐజియలు ఎక్కడ ఉంటది
ఆ చూడాలి ఒకసారి
ఫార్మలీ సూపర్ ఉంటాయి ఆడ పెట్టుకుంటా ఒక ఫార్మల్ నాలుగు వేలు పె పోవాలి ఏడికి గుడికా గుడి ఇక్కడ అన్నదానం పెడతారు కదా ఏడైనా పెడుతు
అవును ఎక్కడైనా వెడతారు
హు
అరి
ఏమో అనుకుంటారు నా ఇక చూడాలి బారులేని గుడిక ఓ వాల్
మాది ఎక్కడైతు ఫోడిగా
ఇంట్లో చేసుకుంటార పోతారు అటు ఇంటికి
తెెల్వరి అ మాయితే పోతే రే బర్స్ స్కూల్ పోయచ్చనంక
ఆహ
తే చక్కన్నయ్యా ఇంకా
ఇంక ఏం లేదు అటుగానే ఉన్నా ఆఫీస్ పోతేనే నయం ఉన్నదాను కుంటానారు జై కథ కన్నా అవ్వ మరట హాస్టల్ అటు హాస్టల్ ఫీజు వేస్ట్ ఐతుంది సో అదే
ఇంకా అక్కడ ఏమేం గుడులు మంచిగుంటయ్ మీకు దగ్గర ఉన్నాయా మరి హాస్టల్ దగ్గర
హాస్టల్ దగ్గర ఉన్నాయి కానీ అక్కడ మేము ఫస్ట్ వున్న ఏరియాలో బాగుంటుండె బిర్లా మందిరు అవి ఇవి
ఇక్కలేవా ఇస్కొన్ టెంపుల్ అసలు ఎప్పుడు చూలే ఒకసారి చ్చుడాలి చ్చుడాలే
మా పక్కనే ఫేమస్ అబిడ్స్స ఇస్కొన్ టెంపుల్
అదే మొత్తం మాలలు ఏసుకొని ఎగురుతా ఉంటారు కదా
ఫుల్లు డ్యాన్సులు చేత్తరు సాయంత్రం పోవాలే రెడీ అయ్యి హైలెట్ ఉంటది అసలు అచ్చా రావా డ్యాన్స్ అచ్చా రాదా అదేం అవసరం లే
ఏనాజ
అంతా చిన్న చిన్న పోరగాళ్లే ఉంటరు యంగ్ యంగ్
ఆ హా
ఏ ఒకదానిదే ఎట్లుంటదంటె మొత్తం అదొక పిచ్చి లెక్కన మే ఇగ భక్తి ఆ ఆ అట్లనే ఇగ మొత్తం అదే ట్రాన్స్లు ఉంటరు
అదే అదే
అదేదో సంచి కట్టుకుని వత్త తరు ఒక చేతికి మెడలో మాల వేసుకుంటారు ఇగ బోట్టు
అదే అదే ఎన్నిసార్లు పోయినవ్
మస్త్ సార్లు పోయిన హ్మ్ అక్కడనే కదా నడుచుకుంటూ పోవచ్చు మా కాలేజీ నుండి హ్మ్ అటు అటు నడుచుకుంటా పోవచ్చు బీర్లా మందిర్ నడుస్ స్ కుంటపోవచ్చు రెండిటికి మధ్యలో ఉంటాయి
ఇప్పుడున్న హాస్టలా ఫస్ట్ దా
ఫస్ట్ ది కాలేజ్ హాస్టల్
ఆ చూడాల ఇంకే మీ మీ ఇంటికి దగ్గర ఏమి మంచిగా ఉంటాయి మరి
ఇంటి దగ్గర ఏముంది ఆంజ్ ఆంజనేయ ఆంజనేయ స్వామి గుడి ఉందా మనం అ చెటప్పుడు దార్లా రోడ్ కాడ
ఆ
హ్మ్ అదయితే అసలు నేన్నేప్పుడు ఏదైనా ఆనే మొక్కుతా నీకి చెపదం అనుకున్నా నేను మర్చిపోయాను మొన్న అచ్చినప్పుడు
అంత ముందొకసారి అచ్చినపుడు చెప్పినవ్ అప్పుడు మన్గ్లా వారమే అచ్చిన
ఆ గదే మంగళవారము పోదామని చె ప్పుడా నాకు అసలు ఎందుకో మనసున పట్లే అసలు ఈ ఆఫీస్ వల్ల అంత ఆగమగం అయింది గాని అసలు ఇడనా ఏది ముక్కుతె అధైతదే అది గింతంత గుడి అట్లు ఉంటది గాని ఎంత పవర్ఫుల్ అనిపించి ఉత్తగ నాకు అక్కడ ఆంజనేయ స్వామి అందుకే నేను బాగ నమ్ముత కదా అక్కని నుంచి
ఉఁ హు పోయేద్ పోతవా మరి
ఓతే ఓత అనుకుంటానా ఈ శనివారం అయితే ఓదం అనుకుంటానా ఎట్ల అచ్చిన కాం చెలి ఊకే పో ఎందుకో అయితలేదు ఇప్పుడు. పోతే ఎట్లా ఇగ ఆఫీస్ ఉండదు కదా శనివా
ఉండది
అఁ పోయి ఆదివారం ఎక్కుదాం అనుకుంటాన
ఆఁ
కానీ మస్తు మంచిగ అనిపిత్తది. నువ్వు అచ్చినప్పుడు చెప్దం అనుకున్న పోతే ఐలెట్ ఉంటుంది.
ఆఁ చూతుంటిని ఒక్సారి
ఏం ఉండది చిన్నదే ఊర్లలో ఉండేది అన్నట్టే గానీ, మొక్కితే మాత్రం పక్క అయితది. ఐదు కొబ్బరికాయలు కొడుత అని మొక్కాలే
మ్మ్
అమ్మమ్మ అయితే ప్రతిసారి మొక్కుతది కరోనా అచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు. జాబు కోసం జీతం కోసం అన్నిటికి.
చూద్దం అంత మళ్ళ ఒకసారి వచ్చినప్పుడు
హ్మ్ఁ
చూద్దం, ఈ సారి ఎల్లమ్మ పట్నాలు ఎప్పుడు మళ్ల సారి కా ఈసారా?
ఈసారి ఉండయి ఆ మళ్ల సారి పోయిన సంవత్సరమే గదా అయినయి. పోయిన సంవత్సరం అయినయా, అంతకు ముందు అయినయా? నాక్కూడా అంత గుర్తులేదు అంత ముందు అయితే ఇప్పుడుంటయి మరి. కానీ గట్ల జెయ్యరు గదా ఒక్క సంవత్సరం కి తర్వాత మూడు సంవత్సరాల
అయిదయిదు
అయిదుకి
హ్మ్ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇంగ మా దగ్గర ఎప్పుడైతయో అయితాది కావొచ్చు నెక్స్ కియర్ కి అయిదు
ఏ మన దగ్గర ఏమనిపియద్ బోరు ఏదో సాత్రానికి పోయినట్టు పోతరు పో ఉంటరు, తింటరు, వత్తరు ఆ ఎంజాయ్మెంటే ఉండది గా డీజే లు పెడుతడ ఎవడన్నా యమ్మ ఎల్లమ్మ పం మెర్లకి ఏయ్ నవ్వొచ్చింది నాకు ఆఁ బ్యాండ్ ఏంది బయింన్లోలే ఆలెగురుడికీ ఆఁ ఆలెగురెతెనే మస్త్ అనిపిత్తది, ఇగ అ అయిపోయింది నర్సాపూర్లో
అవు మొన్న అయినట్టు ఉన్నయి
ఏందో ఈడ ఇట్టా ఆడు ఫోన్ చేసిం ఆ ఆయన ఫోన్ చే శిండంట
ఆ
అయినా ఈడు ఇద్దరు కలిసినవి కట్ చేసిరటా
అయే అవునా
ఆ
ఆయన ఎవరు అవును అవునా!
తీసమ ఒక
ఆ అవు
వీచ్ త కంది కద నన్నున్న ఒ్బత్తలేడా అప్పుడు ఆడ కూర్చుంటే
ఆ అవును
గ ముంచ పెట్ తర్స
ఎల్ అమ్ బాబా అయితే నిన్న స్కూల్కి పోయి ఏం చేసినావు అంటే పండుకున్నాడట మస్తు మ మొత్తం అన్నాడట ఎందుకు వన్నా అంటే మా మే మా మేడమే వండుకోమన్నది అంటే ంటాలు
కదే మరి ఇక నువ్వు మీరు ఎందుకు పడతారు
ఆడుకున్నాడట
నందక కల్ కడతాండ ఆడుకోడా
ఇవాలా మస్తు ఆడుకున్నడట ఫ్రెండ్స్ తోని ఇకా అయింత ఏదో ఏబీసరి రాక అయితే
ఏబీసీ లులత్తలేవు కలర్లులత్తలేవు
ఏ అన్నీ చెప్తుండేయి రెండు నెలలకి మొత్తము ఆగమయిండు
అదే ఇప్పుడు స్కూల్ కి పంపితే అంటున్నా అవి గుర్తచ్చుడు ఎంతసేపు కొత్తగా నేర్చుకుంట అంటే కష్టం కాని
అదే ఇప్పుడు కొద్దిగా ఏబీసీలు రాస్తా అండి ఇక
ఏం రాస్తా అండి
రాస్తా అండి రాపచ్చినాం కదా నిన్న
గయ ఎ ద ఇద్దు తాండు పాలకం మీద పెట్టిచ్చిన అడు హాఫ్ డేనే పోయేస్తాండు కాబట్టి అక్షన్కో కొంచెం పూసో పెట్టాలి
అదే అదే
ఎట్లా మస్త ఏమి ఉంటది కదా రాగానే కొంచెం పడుకోబెట్టి తిని పడుకోబెట్టి సాయంత్రంక వెళ్ళి కొంచెం ఊసో పెడితే మంచిగా అతుది ఆడి వింటాడు మంచిగానే అన్నిీ కలర్లో ఆ రోజు ఒక్క రోజు చెప్పంగానే నేర్ నేర్చకున్నాడు కానీ అట్లా రోజు గుర్తు ఎతే అట్లనే నేర్చుకుంటాడు ఆతో పాటు అది కూడాగా చదువుతుది ఒక్కరు చదువు చెప్పేటప్పుడు అది కూడా చదువుతుంది
అవును
అట్లా ఇంట్రెస్ట్ వస్తుది ఒకరి నుంచి ఒకరికి అందుకే పట్టించుకో కొంచెం తర్వాత సినరీగా ఇప్పుడ
చెప్పాల గచ్చ నాగరవి
బాబని కూర్చోబెట్టి చెప్పుమాను రోజు
చెప్పమానాాల
సో అంటే ఇట్లా మంత్రాలు పాటలు ఏదో ఒకటి
చెప్ప మనాాల
ఆ ఒక రోజు ఒక గంట ఎక్కువ వద్దు ఒకటే గంట మళ్ళీ ఎక్కువ చెప్పద్దు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కటే గంట మంచిగా ఇంట్రెస్టింగ్ గాని చెప్పాలి నేర్పియాలి మనం కూడా ఫోన్లు పట్టుకోకుండా అడ కూర్చొని
అదే అదే ఇక చెప్పాలి ఇక రోజు ఇక సమ్మర్ మొత్తం అట్లానే మా పాప హైన్ బ్యాగ్ వేసింది సూపర్ వేసింది
అవునా ఎక్కడది ఇది మాటదా
ఆ సరే మరి ఓకే మరి బాయ్